ఇప్పుడు వస్తుందా అండి నా వాయిస్, ఓకే అండి పే న ఈ రోజు మీ గురించి మీ అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఉమెన్స్ డే గురించి మహిళల గురించి
చెప్పండండి
ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ మీరు చేసుకుంటారా
మా ఇంట్లో అంటే పోయిన ఇయర్ చేసామండి
ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
మీతోనే చేసాం కదా అండి మర్చిపోయారా
లేదండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి అక్కడ
ఓ మా మాదర వాల్ అలా ఆఫీస్ లో చేసారండి ఈసారి అయితే
ఓకే అం
వాళ్ళ బ్రాంచ్ అనేది హన్మకొండలో ఉంటదండి అయితే అక్కడ ప అన్ అన్ని బ్రాంచెస్ వాళ్ళని హన్మకొండ, అది ఏంటిదంటే ఏం బ్రాంచ్ అంటారు, మెయిన్ బ్రాంచ్ అన్నట్టు అది అక్కడ పిలిచారు. ఇంకా ఆ అయితే అక్కడ పిలిచి, ఫస్ట్ వాళ్ళందరూ డ్యాన్సెస్ గేమ్స్ కూడా ఆడిపించారు. అయితే అవుట్డోర్ గేమ్స్ ఏమో కబడ్డీ ఆడిపించారు, ఇంకా ఇండోర్ గేమ్స్ ఏమో ఇంకా క్యారము ఇంకా అష్టచమ్మ వాళ్ళుై అవి అయితే ఆడిపించారండి.
ఓకే అండి సెలబ్రేషన్స్ ఒకటేనా ఇంకేమనా చేసారా
చేశారండి, ఇంకా అక్కడ బిర్యానీ కూడా పెట్టారండి మా మాదర్ వాళ్ళకి
ఒ మీరు ఎల్లారా అండి
మేం నేను వెళ్ళలేదండి, మా మదర్ అయితే వెళ్ళింది
ఓకే అండి. మీ మదర్ ఇంకా అక్కడ అంటే ఏమేం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారంట
ఆ ఇంకా ఈ జనంగం బ్రాంచ్ ని బాగా పొగిడారండి, ఎందుకంటే ఫస్ట్ వీక్ లోనే టూ పేమెంట్స్ వేపిచ్చారండి. అందుకనే ఫుల్ మెచ్చుకున్నారండి ఇంకా వేరే బ్రాంచ్ అరే రండి. ఎందుకంటే ఫైవ్ మంత్స్ వారి కుక్క పేమెంట్ వేపిచ్చలేదని వాళ్ళనైతే తిట్టారంట, మా మదర్ చెప్పింది.
ఇ జనగం బ్రాంచ్ అయితే ఎన్ని పేమెంట్స్ చేపిచింది
వన్ వీక్ లోనే టూ పేమెంట్స్ చెప్ చిందండి వన్ వీక్
వన్ వీక్ లో ఓ గ్రేటే కదండి అంటే ఏం పేమెంట్స్ అండవి
ఇంకా మ ఏంటిదంటే ఇప్పుడు మ్యారేజ్ సంబంధించింది మ మ్యాట్రిమోనీ అన్నట్టు అయితే ఇంత పైసలు కడితే
పెద్ద తెమ్మంటుందా చిన్నదా ఆ పెద్ద పెద్దదా ఓకే
అం అందుకని టూ పేమెంట్స్ చేపించురని క్లాప్ కొడిపించారు ఇంకా ఫి ఆ కేక్ కూడా కట్ చేపిచ్చిర్రండి
కేక్ కూడా కట్ చేపించారా అండి ఓ
ఆ మీ దగ్గర ఏమైనా ఇట్లా చేసారా అండి మీ ఆఫీస్
మా ఆఫీస్ లో కూడా ఇలానే సెలబ్రేట్ చేసారండి ఉమెన్స్ డే సెలబ్రేషన్ అంటే మా దాంట్ ఎలా ఉ టుందంటే ఫస్ట్ మహిళలకి కి వాళ్ళ స్పెషాలిటీ కోసము డెకరేషన్స్ ఆఫీస్ లో లేడీస్ కి రిలేటెడ్ గిఫ్ట్స్ ఇవ్వడము
మాకు కూడా ఇచ్చారండి ఒక పింక్ కలర్ బ్యాగ్ ఇచ్చారండి
ఓకే అంటే స్పీచెస్ అవన్నీ ఏమి ఇవ్వలేదండి
ఇచ్చారు ఓ ఇచ్చారండి చానా ఇచ్చారు స్పీచెస్ ఇంకా అప్రిసియేషన్ కూడా చేసారండి ఉమ్ ఇంకా మహిళల గురించి ఎట్లా కష్టపడుతున్నారు ఇంకా ఇంట్ల పనులే చూసుకోకుండా ఇంకా బయట పనుల కివచ్చి బయట వచ్చి పని చేయడం అంటే గొప్ప విషయం గదా వాటి గురించి స్పీకర్స్ ఇచ్చారండి మీ దాంట్లో ఎలాంటి స్పీచెస్
మా దాంట్లో మహిళలకి ఇందిరాగాంధీ గురించి స్పీచ్ ఇవ్వ ఇచ్చారన్న మాట అంటే తను ఏమేమి సాధించింది ఎలా ఫ్రీడమ్ ఫైట్ర్ చేసింది అలాంటి వాటి గురించి స్పీచెస్ ఇచ్చారనమాట వాళ్ళ స్పెషాలిటీ టి ఏంటనేది లేడీస్ గురించి
కాదండి నేను ఇంత ముందు కాల్ చేసాను కానీ అది మధ్యలోనే కట్ అయిపోయిందండి అది పాయింట్ రాలేద అన్నట్టు
అవునండి మళ్ళ ఒకసారి కాల్ చెయ్యండి లేదు నేను చేయలేదు అది మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా డిస్కనెక్ట్ అని వచ్చింది నాకు
అయ్యో అవునా సరే లే అండి
మాట్లాడండి ఇప్పుడు కంటిన్యూ అవ్వండి ఇప్పుడు కంటిన్యూ అయిపోయిన కెల్
ఆ సరే అండి ఇంకా ఏమైనా కేక్ కటింగ్ ఏమైనా చేపిచ్చారా మా వాళ్ళకయితే చేయిచ్చారు అండి
కేక్ కటింగ్ కూడా అయ్యిందండి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు మహిళలకి కి మళ్ళీ భోజనాలు కూడా ప్రొవైడ్ చేశారు తర్వాత ఆట పాటలు కూడా చేపించారండి
అంటే ఏం గిఫ్ట్స్ ఇచ్చారండి మీకు
మాకోచ్చేసి గిఫ్ట్స్ అంటే లేడీస్ కి రిలేటెడ్ గిఫ్ట్స్ ఇచ్చారండి మేకప్ కిట్
మేకప్ కిట్ ఇచ్చారా అవునా ఇంకా ఏమంటారు ఏమేం ఆడార్ ఆటాలు ఆడారండి మీరు
మాది డ్రమ్స్ సలాటు ఆడారు అండి
డ్రమ్స్ సలాడ్ అంటే ఏంటిదండి
ఆ చైర్స్ పెట్టి సాంగ్ పెట్ ట్టి అది స్టాప్ అయినప్పుడు కూర్చోలనమాట ఆ చైర్స్ లో
దా అండి
ఎస్ మ్యూజిక్ షేరు అయ్యో సారీ డ్రమ్ష లాట్ అంటే మీకు తెలుసు కదా దాని గుంచి ఐడియా లేదా మీకు
మా నాకంతా ఐడియా లేదండి మేమ మ్యూజికల్ చైర్ అనే అంటామండి దాన్ని
మీరు అన్నది కరెక్ట్ మ్యూజిక్ల్ చైర్ డ్రమ్షల్ ఆర్ట్ గేమ్ గురించి మీకు తెలీదా
ఆ తెలుసు అండి ఇప్పుడు మీరు చెప్పారు గట్టి తెలిసింది
లేదు నేను చెప్పింది రాంగ్ అండి అందుకే మీరేం ఫైండ్ అవుట్ చేస్తారారని అడుగుతున్నాను
నాకైతే తెలియదండి
దంశలాట అంటే ఒకటి మనము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట జస్ట్ యాక్షన్స్ తోనే వాళ్ళు దాన్ని
ఓహో సినిమాస్ నేమ్స్ అలాగానా అండి డ్రమ్ అంటే మేము కూడా ఆ గేమ్ ఆడేది గానీ దాని పేరు తెలివదు అన్నట్టు
ఉ అదే ఇంగ్లీష్ అయితే డ్రంశల్అట్ తెలుగులో అయితే ఏమంటారో తెలిదండి నాకు కూడా
అవునా అండి సరే అండి ఇం తెలుగులో అంటే మనకు హండ్రెడ్కి అయితే ఎయిటీ నైన్ంటీలలో వస్తయండి తెలుగులో కొంచెం వీక్ అండి అందుకే అందుకనే ఎయిటీలలో వస్తాయండి కొంచెం
అన్ని సబ్జెక్ట్స్ లో అయితే హండ్రెడ్ ఎబోనే వస్తాయా
హండ్రెడ్ ఎమో గాని ఓ ఇంకా ఎయిటీలల నైన్టీల ల అయితే అన్ని సబ్జెక్టుల్లో వస్త వస్తయండి
ఓకే అండి అంటే ఇప్పుడు మీరు తెలుగులో ఎయిట్ అన్నారు కదా ఎయిట్ అంటే కూడా అది నార్మల్ స్కోర్ కాదు మంచి బెటర్ స్కోరే
కానీ మాకైతే కాదండి నైన్టీ ఫైవ్ కంటే ఎబో వస్తేనే దాన్ని బట్టి అండర్ స్కోర్ అంటరండి
ఓ అ అట్లనే అనాలండి మిమ్మల్ని ఎందుకంటే హండ్రెడ్ కి హండ్రెడ్ తెప్పించుకున్నప్పుడే గుడ్ అనాలి
ఆ అందుకనే ఇంకా ఎఫర్ట్ చేయాలి అంటే డి అంటే డిస్కరేజ్ చేయాలి కానీ
అంటే మీకు ఎక్కడా ప్రాబ్లం ఆహ ప్రాబ్లం ఎక్కడా ఎందుకు ఆ ట్వంటీ మార్క్స్ మీకు
ఒత్తులు అవన్నీ ఉంటాయి కదా అండి మనం ముందే ఆట పాటాలుగా చదువుకుంటాం దాని ఇంకా ఇంట్లో చాలా గొడవలు అయితా ఉంటాయండి అందుకనే చదువుకోవడానికి కూడా వీలు కాదు
ఆ అట్ల ఎందుకు అనుకోవాలి మీరు గుణింతాలు వచ్చు కదా ఆ గుణింతాలు వచ్చేస్తే ఒత్తులు వచ్చినట్టే
ఆ అయినా కానీ కొన్ని కొన్ని పోతాయండి ఎందుకంటే గవర్నమెంట్ పేపర్ కాబట్టి చానా హార్డ్ ఉంటదండి
గవర్నమెంట్ పేపర్ అయితే దానికి కొమ్మలు ఉంటాయా అండి
అలా అని కాదు అండి కానీ స్ స్కు నార్ నార్మల్ స్కూల్ పేపర్స్ అంటే టీచర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు ఆ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ ఇస్త రు కాబట్టి బట్టి పట్టి అయినా తెచ్చుకో కొచ్చు కనీ దీంట్లో ఏం క్వశ్చన్ ఇస్తరో తెలవదు అ ఏమి ఇస్తారో తెలవదు ఒసారి లెసన్ కి రీలేటడ్ కాన్ది కూడా ఇస్తరు అసలు మాకు లేనిది కూడా ఇస్తరు దాంట్ల
అది ఔట్ఆఫ్ సిలబస్ అంటరు దాని బదులు వేరే క్యూషన్ ఇస్త రు కదా మళ్ళీ మీకు
ఇస్తారు కానీ ఆ క్వశ్చన్ రాకపోతే ఈ క్వశ్చనే అటెంప్ట్ చేస్తామండి ఒక్కొక్కసారి అయితే
ఆ అదే కదండి ఎందుకంటే వాళ్ళు ఔట్ ఆఫ్ సిలబస్ వస్ తే దాన్ క్యా యాక్సెప్ట్ చేస్తరు బట్ అక్కడ మనవి రాంగ్ కదా మనం ఏంటంటే ఈ గునింతాలు తల్లకట్టు తీర్ఘం అవి కరెక్ట్ గా నేర్చుకుంటే తులు ఎక్కడ పోవు
కానీ మా పాద స్ అయితే అంత మంచి మంచిగా తెలుగు హిందీ నేర్పియకపోయేది హిందీ అయితే బాగానే నేర్పించేది కానీ తెలుగు అది ఎందుకంటే హిందీ స్కోవల్ అన్నట్టు అందుకనే
హిం
తెలుగు అంతగనం నేర్పి
అయితే హిందీ పర్ఫెక్ట్గా రాస్తారా మీరు ఇప్పుడు మీరు హిందీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా రాస్తారు సరా
చెప్పండి
ఇ
ఒక నైన్టీ టూ నైన్టీ త్రీ అలా వస్తుందండి నైన్టీ టూ నైన్టీ త్రీ అలా వస్తాయండీ హిందీ లో అయితే ఇంకా ఇంగ్లీష్ అయితే చెప్పనక్కర్ లేదు ఎంత ఈజీ అంటే ఒక నైన్టీ ఫైవ్ ఎబొవ్ అలా ఎస్కోవచ్చు మార్క్స్ అయితే
నైన్టీ ఫైవ్ వరకు మీకు స్కోర్ చేస్తారు ఓకే అంటే ఇప్పుడు
ఆ
చెప్పండి
మీది వాయిష్ బ్రేక్ అవుతుందండి వాయిస్ బ్రేక్ అయితుంది
లేదు ఇప్పుడు మీ వాయిస్ క్లియర్ గా వస్తు స్తుంది మీరేమంటున్నారు సైన్స్ లో అయితే ఎంత మార్క్స్ వస్తాయంటున్నారు
సైన్స్ అయితే ఇంకొం కొంచెం కాంప్లికేటెడ్ ఉంటది ఒక ఎయిటీలల నైన్టీలల వస్తదండి మధ్యలోనే వస్తద రెండింటి మధ్యల
ఓకే అండి స వేరే సబ్జెక్ట్స్ ఇంకా సోషల్
ఆ సోషల్ లో నైతే సోషల్లోనయితే బానే వస్తదండి
సోషల్ మొత్తం పొలిటికల్ గురించి ఉంటుంది కదా పొలిటికలే ఉంటుందండి నేను చెప్పింది కరెక్టా
పొలిటికల్స్ గురించే కాకుండా ఇప్పుడు యాక్ట్స్ ఉంటాయి కదాండి కోర్టులలో అలాంటివి కూడా ఉంటాయండి
ఏంటది కోట్లల్లో యాప్సా
ఆ అవునండి అవి కూడా ఉంటాయండి టైమింగ్స్ అయిపోయిందండి చూసుకోలేదా మీరు
టైమింగ్స్ చూడట్లేదండి మీరు మాట్లాడేది బాగుందని అలాగే కంటిన్యూ మాట్లాడుతున్నానండి
అవునా అనే టైమింగ్స్ అయిపోయిందండి కట్ చేస్తున్నా
ఓకే అండి